వినిపిస్తుందా ఆ
ఆ వినిపిస్తుందాండి ఆ వినిపిస్తుందండి
ఓకే మాట్లాడకూడదేమో దాని గురించి
ఆళ్ళ ఏమో అండి వినిపిస్తలేదు అంటే సిగ్నల్ లేకుండా కూడా ఒక్కొక్కసారి వినిపించదు అలా అంటున్నాను నేను
అలా అనుకుంటున్నారా
హ్మ్ జుట్టు బాగా పెరగాలంటే ఏం పెట్టాలండి
నా జుట్టు బాగా పెరగాలంటే నా జుట్టు ఇంత ఉంది నీకు చెప్తా ఇలా అంటే నా జుట్టు అంత పొడుగ్గేం లేదు కొంచెమే ఉంటది అంటే నేను ఎన్ని ఎన్ని ప్రయత్నించినా అవేమీ ఫలించట్లేదనమాట ఆ ఏమేం పెడతా అంటే నేను ఆ కలమ దా ఇంకేం టీ కరివేపాకు ఆ నూనె నూనె తర్వాత కలబంద కరివేపాకు మెంతులు
కలమందా కరివేపాకు అన్నీ ఎలా పెడతరండి
బియ్యం మెంతులు బియ్యం ముందు రోజు నానబెట్టు కొని కలబంద కరివేపాకు తెంపి అవి అన్ని మిక్సీ పట్టాలి నాన బెట్టుకున్న దాని మొత్ మొత్తాన్ని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి దాంట్లో కొబ్బరి నూనె కలుపుకొని పెట్టుకోవాలి
ఉత్తి పచ్చి కొబ్బరి నూనె అండి వేయించిన కొబ్బరా
మామూలుగా కొబ్బరినూనె మామూలుది పెట్టుకుంటే అది బ మనం ఏదైనా
మామూలు కొబ్బరి నూనె కలిపి వెట్టుకోవాల అండి
రం చేస్తనే ఉండాల నిరంతరం ఒక రోజు రెండు రోజులు కాదు ఒక వారం చేసి వదిలేయడం కాదు నిరంతరం చేస్తూ ఉంటేనే అది ఫలిస్తది
ఆ
ముందే రావాలనుకుంటే అది మన పొరపాటు అంతే నేను మాత్రం అదోక్కటే అర్ధం చేసుకున్నా అద ఒక్కటే చెప్తుారు అక్కడ ఉండే ఎస్సీ వాళ్ళు అంటున్నారు అంటే సూపరింటెండెంట్ ఇంజనీరు అని అదే ఆయన చెప్తున్నారు నిరంతరం ప్రయత్నిస్త తేనే మీకు ఏదో ఒకటి వస్తది మీరు మధ్యలో ఆపేసి తర్వాత బాధ ఏమీ రాదు అందుకే మీరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి అంటాడు ఆయన అసలు అంత తెలుగే మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమిటో ఈ మా అసలు ఇంత మంది పనోళ్ళు ఉంటరు తెలుసా పింక్ అంటే మన వంకాయ రంగు చీర కట్టుకొని ఉంటారు అందరూ వాళ్ళందరూ సైన్లు గా అంటే మామూలుగా మనం సినిమాలలో చూస్తాం కదా సంతకాలు పట్టించుకోవడానికి కీ వస్తారు కదా సంతకాలు పెట్టించుకుంటారు అంద ఆయన మాత్రం సంతకం మాత్రమే చేస్తాడు సంతకం మాత్రమే ఇంకేం చేయడా అసలయిన
ఊ
అసలు ఆయన చూస్తుంటే అబ్బా కానీ అంత పెద్ద ఉద్యోగం రావాలంటే ఫస్ట్ మనం చిన్న ఉద్యోగం అయినా గవర్నమెంట్ తెచ్చుకోవాలి అందులో తవాత పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి అన్నమాట మనం ఎంత నిజాయితీగా ఉంటే అంత అ మంచిది మనల్ని పిలవాలి ఇక్కడ మాత్రం నేను మంచిగా అనిపించింది అందరూ
అవునా మిమ్మల్ని ఎవరనా ప్రోత్సాహిస్తున్నారా మరి అక్కడ ఇలా చేయండి అల చేయండి తీసుకుంటాము అలా మిమల్ని ఉద్యోగం ఆ దానికి పరీక్షలు ఉంటాయి కావచ్చు ఆ ఉద్యోగం సాధించాలంటే అంటే పరీక్షలు ఉంటాయి కావచ్చు అంటున్నాను
ఆ పరీక్షలు రాస్తేనే అది అస్తది అందరు ఇంత ఒ ఎట్లా అంటే వాళ్ళు చాలా ఓపిగా మాట్లాడు తున్నారు చాలా ఓపిక మాట్లాడుతున్నారు అంత ఓపి కా మాట్లాడుతున్నార అంటే పక్కా వాళ్ళు ఎంత కష్టపడ్డారో అర్థం అయిపోతుంది ఎంత ఓపిక అంటే మొత్తం అసల్ దాని లోపల మేము ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థమైతది ఇంతే కదా అనిపిస్తది దాని లోపల ఇంకెన్ని పరికరాలు ఉంటాయో ఇంకా కెన్ని పని చేేస్తూ ఉంటాయో అనిపిస్తది ఇప్పుడు మనం చదీవి ఇంతగనం చదివేది దేనికి తెల్సా పోయి పని చేయడానికి కాదాడ ఈ పని వేరే వాళ్ళతో చేపియడానికి దాన్ని కాపాడాల ఆ వస్తువుల్ని కాపాడాలి మనము ఆ వస్తువుని కాపాడేది ఇప్పుడు మనం ఏం చదువుకోని వాళ్ళు ఉంటారు కదా మామూలుగా ఏన్ చదువుకోనోళ్లు అందరు పనోళ్లు ఆ పనోళ్లు మనం చెప్పిన పనులు చేస్తారనమాట
ఉహు
వాళ్ళకు కూడా రా వాళ్ళు కూడా అందులో పని చేయాలంటే ఎవరో ఒకరు మనని రానిలే ఫస్ట్ ఉద్యోగం చేయడానికి ఇవ్వాలె
ఊహు ఆహా
ఊ అలా ఉంటయ్ అనిపిస్తది కానీ వాళ్ళకు అందులో ఉండే పనోళ్లే బంగారం వేసుకొని తిరుగుతారు పనోళ్ళు ఆళ్ళు వాళ్ళకు డెబ్బైవేల దాకుంటది ఒక్కరికే
అమ్మో అండ్ల పని చేేసె పనోలకే అంత జీతమా
వాళ్ళకు మొత్తం బంగారం ఏసుకొని ఉంటారు చైను నగ్ అంటే తాడు మళ్ళీ కమ్మలు అన్ని బంగారం వేసుకొని వస్తారు ఆళ్ళు
అండ్ల పని చేసేటోళ్ళకి అంత మంచిగా ఉందా అన్న
అంత మంచి ఉన్నారంటే అందులో పని చే అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత ఉండాల మరి అందులో పని చేయాలంటే అదొక పండే ఆ ప్రాణంతో కూడుకున్న పని అనమాట అక్కడ ఏంటంటే
ఊ
ఏం చెప్పలేం అది ఒక ప్రభుత్వంది కదా ప్రభుత్వంది కదా అందులో ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ వోళ్ళు ఏదో ఒక్కటి చేయాలనుకున్నారు అందులో బాంబు పెడితే మొత్తానికే పేలిపోతే అందరు చచ్చిపోతారు అలాంటివే చేస్తారు మనకి ఎలా ఎలా అంటే ఎలా మనం ఓడిపోవాలి అనే కదా చూస్తారు మనం నష్టపోవాలి అది అన్ అంత దాంట్లో ఇంతొస్తే తెలుసా ఒక్క రోజుకే ఏడు కోట్ల రూపాయలు వత్తాయి అందులో
అమ్మో
ఒక్కో రోజుకే ఏడు కోట్ల డబ్బులు అలాంటివే మనం నష్ టపోతాం కదా అదంతా అంత డబ్బులు వచ్చే స్థలంలో మనం ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెయ్యొచ్చు అది కొంచెం మనం ప్రాణం పెట్టి చేయాల్సిన పని అందుకే వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇస్తారు
తీమ్రవాదులు ఏదన్నా చేస్తే ప్రాణ హాని ఉంటది కాబట్టి
ఖచ్చితంగా ఎక్కువ జీతం ఇయాల్సిందే మళ్ళీ ఎవరికైనా ఏమన్నా అయినా కూడా ఎక్కువ ఏ మన పేరు ఉండదు ఇగ ఏం చెయ్యలేరు వాళ్ళు కూడా అందులో బాయిల్ ఉండద అది దాని బ్లాస్ట్ లాంటే అది పేరడం చాలా సార్లు జరిగింది ఒక మూడు సార్లు జరిగింది అది పేల్ మనుషులు చచ్చిపోతారు అందులో ఉన్నోలందరు అక్కడ మొత్తం ఎన్ని బాయిలర్స్ అంటే ఏడు బాయిలర్స్ ఉన్నాయి
ఊ హూ
ఒక్క బాయిలర్ కి ఏదైనా అయినా కూడా ఆ స్టేజ్ మొత్తం పేల్ పోతాయి ఇప్పుడు అందులోచ్చి పని చేసేటోళ్ళు ఉంటారు కదా అందులో పని చేసేటోళ్ళకి కూడా క్వార్టర్స్ ఇస్తారు టీజీ జన్ కో అది టీజీ జనుకో ఆ జనుకోలో పని చేసేటోళ్ళకు ఇల్లులు కూడా ఇస్తారు
ఊ ఊ
ఆ కాలనీలలో వాళ్ళకి ఇల్లులు ఇచ్చేసి ఆ ఇంట్లోనే ఉంటారు ఇగ
అందులో ఇంతకముందుకి ఎప్పుడైన్నా ప్రమాదం జరిగిందండి
అందులో ఒక్కటి కూడా జరగలేదు ఇప్పటి వరకు
ఊ ఒకవేళ ముందు జాగ్రత్తలో జరుగుతది అని చెప్తున్నారు మీరు
ఆ జరుగుతాయి బాయిలర్ బ్లాస్ట్లు జరిగినాయి వేరే దగ్గర ఇక్కడే జరగలే మనం అప్రమత్తంగా ఉండాలి మన ప్రభుత్వ ఉద్యోగలు క ఉ అంటే మొత్తం సరిగ్గా పని చేయాలి వాళ్ళు ప సరిగ్గా పని చేయలేదునుకో రా ఉ అన్ని పేలిపోతాయి
ఉహు
ఊ పెలిపోతే నష్టం ఎవరికి మనకే కదా
అవునండి మనకే నష్టం జరుగుతుంది
ఏడు కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు మనకు అక్కడ ఆవ్ ఇప్పుడు బొగ్గు మంచిది వొస్తేనే మంచిగా మంచి మంచి అంటే పవరు మంచిగా ప్రొడ్యూస్ అయితది ఆ క్వాలిటీ పవర్ కావాలే
ఊ
అంత మంచి పవర్ కావాలంటే మంచిగా మనము బొగ్గు ఇయ్యాలే కానీ ఇక్కడ వచ్చేది నాణ్యమైన బొగ్గు కాదు
ఉహు
ఇప్పుడు మనం జన్ మనం ఉత్పత్తి చేసేది హండే మొత్తం వంద శాతం ఉన్ అందులో నలభై రెండు శాతమే ప్రొడ్యూస్ చేస్తాం ఆ నలభై రెండు శాతంలోనే మనకి ఏడు కోట్లు వస్తాయి
ఉహు
ఊ ఒక రోజు కది ఏడు కోట్ల రూపాయలు అందులో ఉన్న ఆ పనులకి కాదు ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు కదా వాళ్ళకి విద్యుత్ వారు చేస్తా అన్నిటికి పంపిస్తాం ఇప్పుడు మన ఇంట్లో క వత్ వస్తున్న విద్యుత్ అంటే అది ఓన్లీ పవర్ ప్లాంట్స్ లలో వచ్చే విద్యుతే
అవునా
ఆ ఆ విద్యుత్ కేంద్రాలలో
మళ్ళీ వస్తది కదండి
సబ్స్టేషన్ కి వచ్చేది ఇక్కడి నుంచి గ్రిడ్ నుంచి గ్రిడ్ ఎక్కడ నుంచి గ్రిడ్కి ఇచ్చేది ఎవరు వీళ్ళు విద్యుత్ క్రిందం వాళ్ళు
ఉహు విద్యుత్ కేంద్రాల నుండి గ్రిడ్లలకు వస్తది గ్రిడ్డులు నుండి సబ్ స్టేషన్
ఒక్కో సబ్ స్టేషన్ కి వస్తది ఒక్కో సబ్ స్టేషన్ నుంచి మన ఇంటి దగ్గరకి వస్తది
ఉహు దాన్ని దేంట్లో స్టోరేజ్ చేసి ఇస్తారు అండి విద్యుత్ ని ట్రాన్స్ఫార్మర్ లో పెట్టిస్తారా విద్యుత్ ని దేంట్లో పెట్టిస్తారు మనకు అంటస్
ట్రాన్స్మిషన్ లైన్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ మనం మన ఇంటి ముంగ ఉండవా ట్రాన్స్ఫార్మర్స్ కాదు ట్రాన్స్మిషన్స్ ట్రాన్స్ మిషిన్ లైన్స్ ఉన్నవా
అంటే ఏంటిదండి తంబాలా
స్తంభాలు ఆ స్తంభాలు అంటే స్తంభాలు పెద్ద స్తంభం ఉండదు పెద్దది
ఉ
బాగా పెద్దగా ఉంటది చూడు సెల్ టవర్స్ అంటారు చూడు
ఉ ఉ
అక్కడ వచ్చే వైర్లు ఉంటాయి కదా అక్కడ నుంచి వచ్చేది అది మొత్తం ట్రాన్స్మిషన్ లైన్ ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ నుంచి మనం ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మొత్తం మా ఇంటికి వచ్చే వైర్లు ఉంటాయి కదా అదే ట్రాన్స్మిషన్ లైన్ అలాంటి వైర్ల ద్వారా పంపించే వాటిని ట్రాన్స్మిషన్ లైన్స్ అంటారు
అవునా
ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ ఉంటాయా ఉ సరే మేడం
ఉ బాయ్